హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందిండి మీకు వి
ఆ చెప్పండి తిన్నారా
ఆ తిన్నా మ మీరు తిన్నార
ఆ తిన్న
ఏం చేస్తున్నారండి
బాబుని పట్టుకొని కూర్చుంది
అవునా నిన్న పడుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎలా జరుపుకున్నారు
లేదక్క జర్పుకులేదసలష జల్బయని ఒపుకలి అదు
అవునా
చేసుకోలేదంత
సచిక వేసింది అసలుకు యా పిడి చాలా కలిపేసినా ఇక పక్కన వాళ్ళక అందరికి ఆంధ్ర వాళ్ళు ఉండే అన్నట్టు వాళ్ళ అందరికిీ ఇద్దామనే ఆ భక్ష్యాల కోసం అండి ఓ కేజీ పిం ఉుడకబట్టేసి పెచ్చ మగానీ లా అస్కు చేయలేకపోయాద మనిషికి రెండే ఇచ్చాను
అయ్యో
ఉమ్ ఎప్పటికిీ పాపం వే పాపం బటు కున్నారులే గాని
కదే ఆ ఏం కాదు ఇగ రెండేలు ఇచ్చారు కదా హా మలేదన్నట్ కదా అసలు నాకు జలుబయ్యిందనే ఓపికలేదు అందుకనే ఆ మెసేజ్లు ఇట్లా చూడలే
ఊ మీ బాబుకి ఎన్ని నెల్లు
సెవెన్ మంత్స్ అక్కా
సెవెన్ ఆ ఊహూ మా పాపకు సిక్స్టీన్ మంత్సు
ఆ అక్క ఆ పడతక్క సిక్స్టీన్ మన్ హుంసా ఆహా
ఇగ ఇప్పుడు ఇప్పుడు ఈ వయసుల మాములుగా అల్లరి చేయరు
అవును మా అక్క పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా అంతే అసలు వద్దన్న పని చేస్తారు మేట్ల కడిగి పోతారు
సేమ్ మేము ఇప్పటి దాకా ఒక గంట నుండి ఒక ఏడు ప్పు కాదు ఏదో పాపం ఆడుకుంటది కదా అని కానీ సందులా మా మేట్లు అట్లా లాస్ట్కుంటది మా రూమ్ ఇట్లా లా మధ్యలా అటు సైడ్ ఒక రీలు ఇల్ ఇటు సైడ్ ఒక రీలు రీల్ ఉంటది పెద్ద పెద్దగా ఉంటాయి అన్నట్టు సరేలే వా వాళ్ళ మేట్లా కాడికి తెళ్ళదు అటు వాళ్ళ డోర్లు ఇటు వీళ్ళ డోర్లు కొట్టుకుంటా ఆడ సరీ అనేసి నేను అక్కడే నేను నిలబడి చూస్తుంటే పోయి మెట్ల కాడికి వెళ్తుంది వీళ్ళ ఇంట్ల పోయి దేవుని దగ్గరికి వెళ్తుంది ఆ విల దగ్గర రిక వెళ్లి వాళ్ళ పాప గుమ్మలు గుజలు చుకుంటుంది ఈ వద్దులే ఇంటికెళ్ళం పచ్చి కాక అయితుంది దాన్ని ఇంట్లో తీసుకొస్థి ఇంత సేపు ఏడిచింది
అయ్యో అంతే సరిగా వాళ్ళు చెయ్యాలనుకుందే చేస్తారు వద్దంటే ఏడుపు ఒకటి
మామలుగాదు ఇప్పుడు ఇల్ంద ఇల్లు బికి పందరేసింది ఒక గంట సేపు
తిన్నారా అక్క మరి
ఆ తిన్నానమ్మా నిన్న ఇది క్యాప్సకం వొండను ఇంగ నైట్ ఇటనే కూరంవంటే నైట్ దే కొంచెం అన్నం ఉండ అ ఎండా కరాబ్ అవుతుది మళ్ళీ అసలుకి గ్యాస్ రేట్లు కూడా బొచ్చడు ఉన్నాయి అనేసి న పొద్దుటనే పూజ చేస్త కొని ఇగ దబ దబ తిన్న అది ఎక్కడ ఆగమై పొదుగా అన్నమని
ఆహా
టే గ్యాస్ తోటే టెన్షన్ పడాల్సి వస్తుంది మీరు తిన్నారా
ఆ తిన్నా అక్క
ఆ
తిన్నా ఇక బాబో ఆడుకుంటు హర్షిక అక్క
ఆ
నా రూమ్ నార్మల సిజెక్షన్ అక్క ఆహా మంచిదే
టూ కేజేసే పుట్టింది
ఆ ఆ
ఆ అప్పటికైనా ఆ అప్పటికైనా నాకు ఒక త్రీ ఫోర్ డేస్ నుండి వస్తున్నాయి
ఆ
ప్పులు వస్తున్నాయి కాగానీ కొంచెం హార్ట్ బీట్ చాలా తక్కువ కొట్టు పుండే ఈ పాపది
ఆహా
హాటు బిట్ చాలా తక్కువ ఉంది అసలుకు ఇగ ఆ కొంచెం నమ్మకం తక్ కువన్నట్టే మాట్లాడిరు గాని
ఆ ఆ
ఆ ఉమ్మనీరు పోతనే ఉన్నది ఆ వారం నుండి అప్పుడింత అప్పుడింత అప్పుడింత ఈ మల్ల సి సెక్షన్ జేస్ టమాట చు చు చు అ ఫీ సెక్షనే చేతన్ అనేసి తే అన్నారు లాస్ట్ కు ఆ ఆ స చెప్ ఇగా లాస్టుకు ఇగా దేవుని దయవల్ల
నార్మల్ అయింది మరి పాప హెల్త్ మంచి ఉంటదా అక్క
హెల్త్ బాగానే ఉంటది కానీ తినదురా ఇప్పటికీ కూడా గదే బక్కగా
ఆ అంతేగా ఉమ్ అ ఇన్ని
రెండు కేజీల రెండు వందల గ్రాములు పుట్టింది
రెండు రోజులు వచ్చినాయి అక్క పెయిన్స్ బాగా
ఆ
ఉ ఎంత రెండు వందల గ్రాములు తక్కువ నాలుగున్నాడు తల వచ్చింది తల వాచి తల వచ్చింది కొంచెం బయటకి వ వచ్చింది గానీ అయినేమయిని మోషే మోషన్ మిగిండు మోషన్ పోయిండు
అదే మింగుతారన్నా
ఆ కడుపుల మోషన్ పోయి డు మళ్ళా మింగుతే ఇన్ఫెక్షన్ అయితుది నీకు అయితుంది బాబు అయితదని నేను హకర్ కన్నా ఇంకా వెయిట్ చేస్తా పెయిన్స్ ది తెలియని గానీ అనన్నా కానీ ప్రాబ్లమ్ అయిది అని అప్పడికి ఇగా సి సెక్షన్ చేస్తారు
ఉమ్ చిన్న ఆపరేషన్ చేసినా అయిపోతా ఉండే
ఆ ఇక చేయలే అక్క డైరెక్ట్ ఇంకా పెద్ద ఆపరేషన్ చెస్
ఏ గవర్నమెంటా ప్రైవేటా
గవర్నమెంట్
గవర్నమెంట్ల అంట్లా నిర్ణయాలు తీసుకోరు కదా వాలు
ఎందుకంటే తల కొంచెం బయటకి వచ్చింది కదా సి సెక్షన్ చేస్తే మళ్ళా కట్ అవ్వడం ఏమన్నా అయిది కదా
అవును
కావు అందుకని కొంచెం పైకి అని కోసారు కడుప పైకరటోసి పోసి సెక్షన్ అంటే మనకి ఎట్లాగో అక్కడే గోస్ తరు కదా నార్మల్ నార్మల్
ఇవి ఇవి నా మామూలుగా డీల్వర్లు మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ లా చుకోవాలి ఎందు అంటే గవర్నమెంటోళ్లు ఎట్లా అన అంటే డబ్బులు కాషపడరు వాళ్ళు ఈజీ గా చూసుకుంటారు ఏది తొందరగా అవుతుది రా బాబు అని నార్మలే తొందరగయితే కాబట్టి వాళ్ళు అవి చేస్తరు అన్నట్టు ఏంటిది ఎక్సర్సైజ్ చెయ్యి
ఆ నన్ను కూడా అట్లానే ఆపేసి స రొండు రోజులు ఎక్ససైజ్ ది తాడు పట్టుకోనిలాగుడు
ఆ వాళ్ళు మనకేర్ కోసం చూస్తారు అని అనుకుంటాం కానీ వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు చూసు తరు ఈ ప్రైవేట్ లనేమో డబ్బులు లాగడం కోసం ఏమన్నా అంటే పెయిన్స్ వచ్చినా కూడా ఆపేసి మరి చేస్తరు
ఆ ఇగ అదే చాలా మంది నా పక్కన వాళ్ళు పేయిన్స్ వాళ్ళు చేస్తుంటేనే నాకు భయంతోటి ఇంకా అసలు టెన్షన్ అయింది ఆ ఆ అసలు ఒక ఆమె అయితే అక్క ఇల కాదులుతుంది గట్టి గట్టి మొత్తుకుంటుంది అసలు జుట్టు అంతా గుంజుకు తంది
ఉ మా పాపా గురువారం బుట్ ఎంది ఆ నేను టూ డేస్ ముందే హాస్పిటల్కి వెళ్ళి ఉంటేంది ఒక ఆమె మంగళారము సోమవారం మో తెలియదు అంత ఐడియా లేదు అ అయితే ఆమె పాపం మస్తు తన్లాడుతుంది ఎంత ఘోరంగా అంటే ఎవ్వరు పట్టించు లేరు ఆ అస్సలు పట్టించుకు కుంటలేరు మామలు కాదు ఉమ్మ నీరు పోయయిందా ఉమ్మనీరు పోతే వాళ్ళ అమ్మ ఏం చేసింది తూడుద్దాము అందరు కట్టుతోటే ఉన్నోళ్లే కదా జారుతంది అనేసి గుడ్డ తీసుకొచ్చి తుడుద్దామని మాట్ పోయింది ఈమె త్రంలా పోయయింది ఇక రాంగానే ఇక మొత్తం సగం బేబీ బయటకి వచ్చింది ఆను అడగొత్తలేదు అమ్మో అమ్మో అని మొతుకుంటాంది ఆయితే ఏ ఒక ఆమె పోయి చూడలేక సిస్టర్ ఆమె పాప తనలాడుతంది గంట నుండి మీరు ఏం పట్టిసుకుంటలేరు ఏం లేదు అది ఇదని అంటే సరే తీసుకోపోతా అనేసి తీసుకొచ్చి వీల్ చైర్ తీసుకొచ్చి ఎంత సేపు తెలుసు ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత సేపు కూడా కాదు కతం ఆ రూమ్ లో తీసు కపోయింది కథం బేబీ బయటకి వచ్చింది వాళ్ళ అమ్మ తుడిసి ఆ చెత్త డబ్బాలు వేసి ఆ పాప వాళ్ళ బిడ్డతో పోయింది మ్మహ్ వెనుకకచ్చి మళ్ళా అవి పట్టుకొని పోతనే ఉన్నది
ఆ
ఆ మస్తు గోరమైంది పాప ఆ నాకు అది చూసి భయం భయం వేసింది ఇక
మేమో అస్ పటల్లా
మ్మహ్ హలో
ఓ జర
హలో
ఆ అక్క
మ్మ్ ఇగ అలా జరుగుతాయి అన్నట్టు మా పాప పుట్టినప్పుడు అందరు అబ్బాయిలే పుట్టారు మా పాప ఒక్కద పాప నా మనసుకు అనిపించింది అందరు అబ్బాయిలే పుడుతున్నారు నీ కూడా హార్ట్ బీట్ తక్కువంది బేబీది బాబాయ్ పుడు చెతారు అది ఇదాని అన్నారు కాని నా మనసు ఎందుకో నాక్ చెప్పింది
మ్మ్
ఆడపిల్ల పుడతాదని మీకెలా అనిపించింది అప్పుడు డెలివర్ టైమ్ ల
నార్మల్గానే ఉంది అక్క అంత నార్మల్ ఉంది అసలు ఎవరైనా ఏం కాదు అనుకున్నా నాకొక్క అంటే నా మా మేమున్న వార్డ్లా ముప్పై మంది ఉన్నా అందులో నాకు ఒక్కదానికే బాబు నందరికి పాపలే పుట్టారు
ఎన్నా ఒక్కొదానికె పాప పుట్టింద్ రివర్స్ ఇక్కడ నాక్ మనసుకి అన్ అనిపించింది ఏ బాబు హటు బీటు అది ఇది అని అన్నారు గాని నా మనసుకు కనిపించింది బాబుగాదు పాపయే పూడ్ ది పాపే పుడుతది
ఊ నాకు పాపే కావాలఉంది కాబట్టి పాపయింది
ఫస్ట్ ఆడపిల్ల పిల్ల పుట్టాల్రా మనకు మంచి చెడులా చూసేది ఆడపిల్ల కదా మేము కూడా ఫస్ట్ ఆడపిల్ల కావాల అనుకున్నాం దేవుందాయ ఆడపిల్ల అయింది.
కానీ మా అక్కకి ఇద్దరు ఆడపిల్లలక్క మా అమ్మకి మేమిద్దరం ఆడపిల్లలం
హుహు
బాబు కావాలనుకున్నరు
అంతేలే కొన్ని అట్లా కూడా ఉంటైలె
అ
సరే అమ్మా మళ్ళీ చెయి
అక్క ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెయక్క వాటర్ పడుతున్నా
సరే అమ్మా
ఆ నే మెసేజ్ పెడతా
మీరేజెయ్యండి
ఆ సరే అక్క కాల్ కట్ చెయ్
సరే
కట్ చెయ్ అక్క